పల
హలో
హలో ఆ నమస్తే
హలో
ఆబా హలో మస్తే బాగున్నారా ఊ ఆ చెప్ప ప ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బా
అలా వయస్ కట్టా ఆ ఏం జస్త ఏంట అట్టగానాన్నా
చిన్నారా చిన్నారా
ఆ తిన్నామండి
ఏం చేసారు ఏమన్నారు మా సర
మీరు మీరు తిన్నారా ఆ మీరు తిన్నారా నేను కూర చేసార మీరేం కూర చేశారు టమాటో చేసారా ఏం చేస్తారు మీ మమ్మీ మీ సరి
ఉన్నాలండి
ఆ ఏం చేస్తారే
ఆ
మీర ఏం చేస్తారని
నేను ఇప్పుడు చదువుతున్నాను
ఇంకాదుతే అచ్చ అచ్చచ్చ ఏమ అవ్వాలనుకుంటారు ఏం చదువుతారనుకు
నేనా ఇంజనీరింగ్ చదువుకుంటున్నానండి నేను
అచ్చ వంట చేస్తారాండి మీరు
చే రాదండి నాకు వంట చేయడం
ఏమాసద అది మరి ఏం చేస్తారండి మరి మమ్మీ వాడు కొంట మీరు తంటరా అచ్చ అచ్చా మంచిద అనుకుంటారా
అవును అవును అవును వస్తా
యాపీస్ ఏందండి
నా ప
ఆ చెప్పు
పెయింటింగ్ చేయడం పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్ట
కాంకాాల అంటే చాలా ఇష్టం ఆ ఏం చేసారంండి ఈ మధ్యలో మరి పెయింటింగ్ ఏం చేశారు హలో హలో హలో హలో సిగనల్ లేక సెల్ మీేని ఆరా హలో హలో హలో వయిస్
ఓ
ఆ హలో ఆ మీది అసలు కొంచెం మీరు బయటకి అన్నాండి ఆ
ఇ బయటనే ఉన్నానండి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏ
ఆ కావ కాావచ్చు ఆహా అ అను ఏం చేశారు మధలో పెయింటింగ్ దేనికేశారు
నేను ఒక సీనరీ డ్రాయింగ్ చేశానండి
ఆహా బాగుందా మరి
ఆ
మీ కాలేజ్ టైమింగ్
కాలేజ్ టైమింగ్ ఆ పొద్దున ఎయిట్ థర్టీకి వెళ్తే రాత్ మ్ ఫైవ్ థర్టీకి వె వస్తాను
మరి పొద్దున్న లేశ్ చదువుకుంటరా
అవును చదువుకుంటాను పైకి పైకిలెస్తా చదువుకుంటా నమాజ్ చదివి తా దాని తర్వాత మమ్మీకి హెల్ప్ చేస్తా కాలేజ్ కి వెళ్తా
ఉహు వచ్చిన తర్వాత మరి మమ్మీ మీరేవంట చెస్తారా మమ్మీ చేస్తందా
ఆ ఈకా ఒక వంట చేస్తుంటది వచిన్నక కూడా ఓడిసి
ఆ
పల్లుతో
ఆహా గిన్నలుతొమ్ అచ గిన్నెల్ తొమ్తరా ఉహు
ఉ
మీరెందరండి మీ చెల్లె ఉందా అక్క ఉందా తమ్ముడు ఉన్నార ఎవర్
నాకు ఒక తమ్ తమ్ముడు ఉన్నాాల తమ్ముడు ఉన్నా
ఏం చదువుతాడండి
ఆ ఇప్పుడు టెన్త్ లో ఉన్నాడు మ్ ఆ అంజి
ఉహు ఉ బాగా తిరుగుతాడు బాగా చదువుతాడు రెండు ఉహూ ఇక చెప్పాలే మరి విశేషాలు ఎలా ఉన్నారు ఆ అంత బాగేన మరి
ఇంకా వె అవును ఇక్కడ వె వెదర్ ఎక్క ఎట్లా ఉందండి
మాకు వెదర్ బాగా వేడి ఉన్నదండి వర్షాలెవుగాద ఈ సారి మాకే మీకేట్లు ఉన్నది
ఎక్కద చాలా హి టున్నదండి హలో